ఇ
ఏమిలే నువ్వేం చెత్తనవ్
కాలి తిన్నావా ఇ తిన్న తిన్నావా నువ్
ఏం కూర
ఏం కూర బిర్యానీ మిరపకాయి
నిీ మాట్ నిీ మాటల్ చిన్నగ వినబడతానయి ఫోన్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడు
దగ్గరకే పెట్టుకుం
హు ఇప్పుడు గట్టిగ వినబడతానయి
మీదేం కుర
మాది కోడిగుడ్డు టమాటా
తిన్నావా మరే
తిన్నా
చ్చ
ఆ
వంట చేయడం వచ్చా
ఆ వచ్చు ఈరోజు కోడిగుడ్డు కూరా నేనే వండినా
మీరు తిన్నార పడే సిల్లా
తిన్నా మీ కోసం కూడా కొంచెం దాష్ పెట్టిన
అయ్యా తీస్కరా మరి
తీసుకోత్త ఫ్రీ తీసుకోని వోత్త నీకోసం
ఉ ఇంకేమేమి వచ్చు
నాకు అన్ని వంటలొచ్చు నీకేమి వంటలొచ్చు
ఏ అంతగానం ఎం రావు పెర్ఫెక్ట్ గా
వోచ్చిన కాడికయినాయి వోచ్చిన కాడికే వండు
ఫోన్ లో ఏం చెత్తన్నవ్
ఫోన్ లో ఏం చేత్త లెను
నా సౌండ్ అత్తంది గాలికి అవు భు అని సౌండ్ అత్తుంది.
మా స్నేహితులతో మాట్లాడతాన్న
స్నేహితులతోనా కోసెపు ఆపు పోవాలె సోమవారం
నేను కూడా సోమవారం మే ఆత్తా
హ్
బోనాలు ఎంత మంచి గా ఉంటాయి గాదా అందరొత్తరు ఆడికి
ఏం ప్లాన్ చెత్తన్నావ్. మరీ ఏమన్నా ప్లాన్ ఉం ద
నువ్వు చెప్పాలే ఏమన్నా ఉంటే
కానీ మనం ముందు అనుకుంటె జరుగుతలేదు.
ఆ
ఆ అందుకనే అనుకోవద్దు
ఉమ్
ఆ రోజే చూద్దంత
ఆ టమాటా కూడారట్లు పారు చెప్
మస్ ముందు టమాటాలు గోసుకోవాలి. ఒక ఉల్లి గడ్డ గొస్త కాల
ఆవు
పోయ్య అంట పెట్టాలె దాని మీద ఒక గిన్నె పెట్టాలె. ఆ గిన్నెలో నూనె పోయాలి. కింద గ్యాస్ అంట పెట్టినాక అలా నూనె పోసి, జీలకరేసి. కొంచెం అయిన తర్వాత ఉల్లిగడ్డలు ఎసి అల్లం వేసి కలిపి. ఉల్లిగడ్డలు మంచిగాయి ఎగిన తర్వాత కొంచెం పస్ వేసి ఆ తర్వాత కోడిగుడ్లు కొట్టి పోసి, కొంచెం కారం వేసి, కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ తర్వాతకి కలుపుకొని మంచి ఉడికిన తర్వాత మన్ వేడి వేడి అన్నం లేసి కలబెట్టి
తింటే వేరే ఉంటాయా
వేడి వేడి అన్నం లేయ్యాలి.
ఆ
వెశి మంచి కల్పాలే కలిపి నువు ఒక ముద్ద తిని. నాకొ ఒక ముద్ద పెట్టాలి.
వావ్ సూపర్ ఉంటాది ఇగ అంతే తింటార పోతార అ
అందుకని అంట డైరెక్ట్
వెవ ఇ
అన్నం ఎట్లా వండుకోవాలో తెలుసా చెప్ప. ప్పునా
ఏ అన్నం ఎట్లుడుకల్లో తెలుసు చెప్పల
చెప్పు
బియం కడగాలే
కడగాలి తర్వాత
అడగిన తర్వాతకు సరుపోంది. నాన్ పాలెక్
ఆ నానిన తర్వాత ర్లా కొన్ని బియ్యం తీసుకొని బుక్కాలి
అబ్బో అలవాటు తప్పేసిన అనమాట
ఆ
టేస్ట్ బాగుంటాయి కదా బట్లు అది పె
రుచి మంచిగా ఉంటాయి కదా బియ్యం రుషి మంచిగా ఉం
ఋషి బాగుంటాయి కానీ అప్ తింటానే వుంది మనిషి
మానేయ్యాలి మంచిది కాదు ఆ నాణిన బియ్యాన్ని పొయ్యి అంటూ పెట్టి పొయ్యి మీద పెట్టాలి
ఇంగ తర్వాత కోద్ధిసేపు అయినంక మెత్త మెత్త అయినం
ఊ దింపి
వొంచిన తర్వాత కోసేపు గ్యాస్ మీద ఉంచాలి
ఆ ఉంచి
తర్వాత బంచేసి తీయాలి
తర్వాతకి నేను వండిన కోడిగుడ్ల కూరలా నువ్వు వండిన అన్నం వేసుకొని తినాలే
ఎస్ బ్యూటిఫుల్ కాంబినే
అప్పుడు మం మంచ్చిగుంటందన్ చెప్పాలే
ఆ
కూర అన్నం కలుపుకొని తిన్నోళ్లకు డైరెక్ట్ డైరెక్టు దేవుడు కనబడతాడు అని చెప్పాలే
వావ్ ఇంకేం వచ్చు
నువ్వేం చేయమంటావో నాకు అవన్నోచ్చు ఉప్మా చేయాలంటే ఫ ఉప్మా చేయాలంటే ముందు ఏం చేయలో తెలుసా
ఆహా ఉప్మా తెచ్చుకోవాలే చి రవ్వ తెచ్చుకోవాలే
ఉప్మా కోన్
ఉప్ ఉప్మగా ఉప్మా కాదు రవ్వ తెచ్చుకోవాలి
ఉప్మా కూడా తెచ్చుకోవచ్చు పొద్దుగాల పొద్దుగాల దుకాణంలో పోయి అదే పొద్దున పొద్దున పెడతారు చూసినావా దాన్ని ఏమంటారు ప్రోద్దున ఫూట తినే అన్ ఆహారం అమ్మే చోటకి వెళ్లి తే తెచ్చుకొని తినాలి
ఏం అమ్ముతార్
అంత కాదంటే ఇంట్లో అందరం తినాలంటే దుఃఖ క్కలో పోయి రవ్వ కొనుకొచ్చుకొని ఇంటికొచ్చి మంచిగా ఉప్మా చేసుకొని తినాల అందరం కూసోని కుటుంబంతో తినాలి
అంతేగా అట్లాంటే ఒక ఏదన్నా ఫంక్షన్ అం ఎన్న కావాలే ఇంట్లా
ఆ అందుకే నువ్వు పెళ్లి చేసుకో నీ పెళ్ళిలో అందరం కలిసి తీన్న
ఆన్ తేనా
అంతేగా
చేసుకుంటా ఇగ
చేసుకో
సూడచ్చు గదా ఎవరినైనా
నీ కోసం ఎవరినో చూడ్డేందుకు నీకు ఇన్ని స్వయంవరం పెట్టినమం అంటే రాకుమాలురు రాకుమారులు ఒత్తరు నేను చూసుకోనికి
అ చేనా
అంతే కదా
ఒక్క రాకుమారిని చూపి ఎ ఆ ఎవరిని తీస్కత్తవ్ ఉత్తర్లే గావాలే
ఉత్తర్లు జాల్ తీ రాకుమార్లు ఈ కాలంలో లేరు
ఉన్న వాళ్ళు ఎట్ల చూస్కుంట్రో తెలియదు గదా
అవును అందుకనే ఓద్దు గుడా ఇవాళ సాయంత్రం ఫోటోలు అడుగు
ఆ అడుగుతా
ఉ
దీ ద ఉంటారా
దిగుంటారు అయినప్పుడు దిగరా
ఏమో మరి ఒక్క స్టేటస్ లేదు ఏం లేదు
ఆ పెట్టుండరు అంటే దిష్టి తగులుతుందనేో నువ్వు అడిగి చూడుకు పంపితే నాకు పంపు వీళ్ళిద్దరు అకాశలాలు ఉన్నారు చృష్ణవా మైండ్ సైడ్ వింటసాడు వాళ్ళు పో్య కుట్ర
పోయంటారు కావచ్చు ఇక పెళ్ళిలా దూరం చేతారు కావచ్చు
ఆ నువ్వు పోతావు కదా
ఆ అబ్బా వగుగుంటయితింట
అ ఆ తెల్సు అడుగుతావా తెల్వ అడుగుతావా
ఏ రావు కావచ్చు కాని వాళ్ళ నువ్వు ఎక్కడనో పెడతా పెట్టాలి కూడా పెళ్ళిళ
నువ్వు అబ్బాయి తరఫున దానివి ఎక్కన పెట్టాల్సిందే
అదే
హ
ఓ రేంజ్ల రేంజ్లా తయారు కావాలే
మంచిగా మంచి చీర కొనుక్కో
అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుంటా సెమ్ము భయం అయితంది
ఏం కాదలే పరీక్షలు అయిపోయినంకనే వత్తదని మొక్కుకో
అట్లనే మొక్కుతన్న రోజు
ఉహు ఉన్నా కూడా అయి రాషి సినంకనైన పోరాదు సొం తం పెళ్ళి కదా
ఆ
మం చిగ తయారయ్యి చీర కొనుకో అప్పుడు
పక్కా చీరనే హ్
మంచి చీర మంచి నగలు మంచిగా తయారై మంచిగ పో
నువ్ చెప్పవా
అందరొత్తారు
అందరు వస్తారు అంత వేరే ఉంటాది
ఉ మన ఇద్దకి కలిసిపోయే అదృష్టం ఏది రాసిపెట్టలేదు
అంతేనే
నీదన్న నాదన్న పెళ్ళ అయితేనే తప్ప
నువ్ చేసుకో తర్వాత నేను చేసుకుంట
నీకన్నా చిన్నదాన్ని వయసు ల నువ్వు చేసుకో నువ్ చేసుకునంక క్క నేను చేసుకుంటా
మాదిగాదు ఇప్పుడు గని వేస్ట్
ఏప్పుడైతే గప్పుడే నిది అయినాకనే నేను చేసుకుంట పట్టరాదు
అంతే ముందయితే చేసుకొనంటివ్
కొను ఇప్పుడైతే అన్ని మంచిగుంటే చేసుకుందునేమో వచ్చే సంవత్సరం ఏం లేవు కదా అటీకీ చేసుకోను
అంతే
నాకు ఏది మాట్లాడినా అదే యాదికొత్తాంది
అది మరిచిపోవలిగ తప్పదు
తప్పదు
రివర్స్ మొత్తం నాది నీది
బతుకమ్మ పండుగ ఇంకెన్ని రోజులుంది
అవును ఇప్పుడు ఇక్కడ చాండోలు అంది
బతుకమ్మ పండుగకు మల్ల కలిసే విధంగా
ఎందకాలం రావా
నువ్వుత్తవా
ఆ జూన్ లో మే ఐ మే ఐలా మే మధ్యలా
నువ్వు ఐదో నెలలొత్తే నేను కూడా ఐదో నెలల ఒత్త ఐదో నెలల నా పుట్టిన రోజు ఉంది గా
ఓ
జన్మదినం ఆ నా జన్మదినం
జన్మదిన శుభకాంక్ష
ధన్యవాదాలు అ నువ్వు కూడా అందరు చేసినట్టు నా నా పుట్టినరోజుకి కి అవి వేల్సు అవి వేల్సు నా పుట్టినరోజుకి
పేల్త
మంచిగా తయారు